ఆ ఎలా ఉన్నావ్
బాగున్నా నువ్వేలా ఉన్నావ్
ఆ బాగున్నా
ఏం చేస్తున్నావ్
నేనేం చేస్తా ఇంకా బాల్కనీలో కూర్చొని నీతో పోన్ మాట్లాడుతా ఉన్నా
అవునా
అవును
తిన్నావా ఇంక తినాది వెళ్ళి
ఏమైంది ఇంకేం తినకుండా
అదే మా అక్క ఎగ్ మంచూరియా చేసిందా తినాలి
ఆహా బాగుందా తినలేదు కదా ఇంకా
ఫుల్గా ఉంది మళ్ళా ఎళ్ళి అన్నం తిందామని
ఆహా ఏం చేశారు మరి డిన్నర్
ఆ ఏంటి పప్పుచారు అన్నము
అవునా
ఆహా చెప్పను చీప్ ఫేలో ఒక మెంటలోడు ఉన్నాడు లే పి చ్చోడు
ఉమ్మ్
తున్నాను నిన్న అప్పటి నుంచి నన్ను అంటూనే ఉన్నాడు ఏయ్ పక్కకిపో
ఆ ఇడ ఒక పిచ్చోడు ఉన్నాడులే నువ్వు చెప్పు ఇంకేంటి పిచ్చోడే పిచ్చోడు అంటారాంటరు ఆ ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ అనే వాళ్ళనే పి చ్చోలు ఎక్కువ ఫీఫెర్ ఆడే వాళ్ళు పిచ్చోళు కదా ఫ్రీ ఫైర్ ఆడేవాళ్ళు అన్నారు మంచోళ్ళు అదే అలా చెప్తూ ఉంటాడు
అడిక్స్ ఉంటారు చూసావా ఆ అడిక్స్ ఎంత చెత్తంటే
అంతా దాన్ని ఆడి ఏయ్ కోంచం
ఎక్కువ మే కడ్డీ తీసుకోమే ఇక్కడ ఒక ఉన్నాడులే ఒక వేస్ట్ ఫెలో
అవున ఇంకేంటి ఏందో ఇ పిచ్చోడు ఎందోలే నువ్వు మాట్లాడు నాకు ఇలాగే టైం పాస్ అవుతూ ఉంటుంది ఇంకేంటి విశేషాలు
లస్ట్ లో చెప్తా ఇప్పుడు కాన్వర్సేషన్ చెప్పాను కదా మా తమ్ముడు పెద్ద పచ్చోడు చెప్పుక్క ఏంది చేపాను కదా ఈవినింగ్ చెప్పను పెద్ద పిచ్చోడు లాస్ట్ లో చెప్తాలే గాని చెప్పుక్క న వెళ్ళిపోతాక్క నా పని చూసుకుంటా ఇంకేమన్నారు సార్ ఇద్దో మా సిస్టర్ కూడ వచ్చింది తన ఫోన్ అంట ఇచ్చేసి రపోనన్న
ఆ ఇంకేంటి మరి
చెప్పాలి నువ్వే
తినలేదు అయితే మీరింక హు
మీరేం చేస్తున్నారు ఏం చూసుకున్నరు డిన్నర్ కి
ఏం చేసుకున్నాం పప్పు పప్పు రసం ఏదో
ఓ సేమ్ పీంచ్
హు
ఈ రోజు ఏమి నాన్ వె
ఆహా ఏం న ఆ చికెన్ ఉంది మర్చిపోయ సో చికెన్ ఉంది అది వేడి చేసుకొని తినాలి
అవు
హు
ఆ ఇల్లంతా సందడి సందడి గా ఉంటుంది పేరెంట్స్ అందరూ వచ్చుంటారు
ఉ
హు
విశేషలు మరి
చెప్పాలి నువ్వే
నాదేముంటుంది అంతే నార్నల్
మీక అక్కడ వర్షం పడట్లేద
లేదు అసలు వేడిగా ఉంది
ఇక్కడ ఫుల్లు వర్షం పడుతుంది
అవునా
అవును
అవును సౌండ్ కూడ ఒస్తుంది
అబ్బా చాలా చలిగా ఉంది
ఈ వర్షానికి మీకు బలపాలు దినాలి అనిపిస్తుంది గదా ఉమ్ అసలు నాకు ఒక దెలిసినా అమ్మాయి చిన్న పాప బల్పాలు తిని మోషన్ లో పురుగులు తెచ్చుకుందంట
అవునా అంటే నేను తినను ఆ స్మెల్ బాగుంటుంది అంటే నమ్ములినప్పుడు ఆ మట్టి స్మెల్ మనం ఎలాగో మట్టి తినలేం గదా
ఆ స్మెల్ బాగుం
ఉమ్ అవును మీ చెల్లెలు వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అవ్వలేదా
అయ్యింది వీళ్ళె పోలేదు
ఎందుకు
ఉమ్
అయ్యింది వీళ్ళు పోలేదు అంటే మా ఇంట్లోకి వచ్చి ఉన్నారు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందామని
మొన్ననే గదా సమ్మర్ హాలిడేస్ అయిపోయినయి
అంటే వీళ్ళకి ఓపెన్ చేయగానే చాలా వర్క్ ఇచ్చేసారంట చాలా చెప్పసారంట సిలబస్ సో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యేసి వచ్చేసారు
ఇం ఏజ్
అబ్బా భలే చదువుతారు ఇద్దరు ఒకరు క్లాసు టాప్ ర్ ఇంగొగరు పెద్ద క్లాస్ టాపర్ అంటే సిక్స్త్ క్లాస్ ఒక టాపర్ ఎయిత్ క్లాస్ ఒక టాపరు ఆ సెవెన్త్ క్లాస్ ఒ ఒక టాక్టర్
ఆహా హా హా
ఉమ్ చాలా మంచిది నాకు ఆ పిల్లంటేనే ఫస్ట్ మా అమ్మ మా నాన్న కన్నా అపిల్ల అంటే కొంచెం ఎక్కువ ఇష్టం
అవునా
అవును వాళ్ళు చెప్పాను కదా పిచ్చోడు
ఆహా
హుమ్
ఎందుకు అంత ఇబ్బంది పెడతాడా మిమ్మల్ని
విసిగిస్తూనే ఉంటాడు విసుగుస్తూనే ఉం టాడు ఫీ ఫైర్ నాకు ఫీ ఫైర్ ఆడేవాళ్ళంటే చాలా కోపం ఎందుకంటే రోజుకి ఒకసారి ఆడొచ్చు గదా రోజంతా గంటలుగం టలంటే ఆ చేతులు ఏమై పోవాలా ఆ కళ్ళు ఏమైపోవాలా చెప్పండి
అవును నేను చూసా లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు మీ తమ్ముడు ఇట్లా కన్ను ఇట్ల్ ఇట్ల్ ఇట్ల్ ఇట్లా బ్లిం క్ చేస్తూనే ఉన్నాడు కండ్లకి ఏదో స్ట్రెస్ అయినట్టు ఇట్ల్ ఇట్లా
చూసుకోవాలి అదే వాడు చెప్తే వింటున్నాడు వాళ్ళ ఫాదర్ చెప్ తే నీ ఫుల్ రైట్స్ ఇచ్చాను కొట్టు అంటున్నాడు వీడు చెప్తే ఇనట్లేదు ఇంగ పెద్దళ్ళు చెప్పితే ఇనలేనప్పుడు మనం ఎందుకు వాళ్ళ మాట ఇనాలి చెప్పు మనం ఇనగూడదు అంతే
అంటే కళ్ళు బోనీనా ఇంగా రేపు వానా వానా నానా అట్లా
క సిగ్గొస్తొద్ గదా
నిజమే పెద్దోళ్ జెప్పే మాట లెప్పుడిన్నార్లే కాని మీ చెల్లి మీ చెల్లి మంచి పిల్ల అసలే మాట చెప్పిన వినిపిన్
తను బాగుంటుంది తన పనులను బాగా చేస్తుంది ఏమంటే తన్ తక్కువని జూస్తుంది
మ్మ్ తెల్స్ తెల్స్
మ్మ్
ఏం చేస్తున్నారు మరి మీ వాళ్ళు
ఏం జెయట్లేదు అందరం ఒకేచోటున్నం
అవునా
మ్మ్ సుచ్చోను
ఆ ఏందా సౌండు
లోపలికెళ్దాం అనుకున్నాను బయట కొంచెం వెదర్ బాగుంటే వర్ష్ బడితే ఇక్కడే ఉన్నా
ఇప్పుడు బయట
ఇ మ్మ్ ఇంకేంటి
చెప్పాలి నువ్వే
చెప్పు ఇంకా ఏంటీ ఏంది గొడవా
ఎప్పుడేదో గొడవ బడుతూనే ఉంటారు అవును చాలా తల్నొప్పి బ్యాచ్చబ్బా
అలాగే ఉంటది ఇంట్లో చాల మంది ఉంటే
అవును
ఏందక్కుంటున్నావు వీళ్ళ ట్రీట్మెంట్ అన్నా ఇపిద్దాం అనుకుంట్ అంత్తొద్దు ఇవే కొంచం తగ్గించుకుంటే మంచిది అదో చూసావా వింటున్నావా రెస్పెక్ట్లీ రెస్పెక్ట్ లేదు అసలు ఎందుకు చూసావా గౌరవస్ ఏన్ అసలు పిల్లోలు మాటాడే భాష్
నిజమే ఎవురో పెద్ద పోకులు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు
చూడ్రంగదే ట్రీట్మెంట్ అన్నా ఇప్పిద్దాం ఏదైనా మంచి హాస్పిటల్ ఒక ఓ లొకేషన్ లో చెప్పురా చెన్నై చెన్నై అలా ఏమన్నా బెస్ట్ డాక్టర్స్ ఉంటే చెప్పరా అట్లా
ఆ ఎరగడ్డా బెంగళూరు లో నిమ్హాన్స్ అని ఒక హాస్పిటల్ ఉంది ఆ ఎరగడ్డ ఎరగడ్డ ఉంటుంది గదా
సరే చూద్దాంలే హాస్పిటల్ కన్నా ఇదో చూసావా అదే దేనికి సాఫ్ట్ వ్యూ సమ్ టైమ్ ఏంటో డిస్టెన్స్ డిస్టర్బెన్స్ ఏందేదో మాట్లాడుతున్నార్రా
నీగేమట
ముూసుకొని పోతావా లేదా మీరు మూసుకోండి నుూసుకోండి నువ్వు చేయడం వల్ల ఇది అయిపోయింది
ఇంకా నేను చె నేను ఇంకా చెయ్యత్త చ పాత కావ్య నిద్ర లేపోద్దని చెప్ప ఆండ్ర వాళ్ళకి
ఎందో చెప్తుంటి ఇబ్బుడు వాళ్లేన్ కాదురా ఇప్పుడు వాళ్ళు ఎందుకో సీరియస్ గా తీసుకున్నారు సీరియస్గా ఎందు తీస్ ఎవరు తీసుకుంటారు అ సీరియస్ తో ఉన్నే వాళ్ళే చేతకు తీసుకుంటారు వాళ్ళకి లేదన్నప్పుడు పోవాలి కదా
వాళ్ళు అంటే ఇప్పుడు నన్ను దొంగ అన్నారు అనుకోలేని నేన్ నిజంగా దొంగతనం చేసుంటే నేను దొంగతనం చేయలేదుచ్ తీరా చూసి చేయలేదు అంటారు నేను చేయలేదు కదా ఎందుకు అనుకుంటారు మీ తమ్ముడు ఎందుకు మరి అంతా ఎగురు
అదీ నాకు అర్ధం కావట్లేదు అదో తనకి లా
ఇంకా ఏం చేసేది వాడిని
ఏం చేయలేం అలాగే వదిలేశాయల్లా
నిజమేలే వాడి గురించి మనకెందుకు
మ్మ్
మ్మ్ ఇంకేంటి
చెప్పాలి అయితే ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తావా మీ సిస్టర్స్ తో
ఎక్కడ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఈ రూమ్లోనే పడి ఉంటారు నేనేమో టీవీ చూసుకుంటా అసలు మ చిన్న సెల్లు కాకుండా పెద్ద చెల్లు ఉంది అసలు ఎప్పు ఎప్పుడు చూసిన ముందయితే నాతోనే కూర్చోండేది టీవీ చూస్తాన్న ఇప్పుడైతే ఈ మధ్య ఫోన్ తీసుకుంటుంది ఇంకా బెడ్రూమ్కి పోతుంది ఇంకా అక్కడే ఆ
మంచి వెబ్ సిరీస్ వచ్చింటే ఆపిల్ల్లో ఇంట్రెస్ట్ గా కూర్చొని చూసి
నేనే లేయలేదు అక్క మీద ప్రేమ ఉంటే అక్కను ఒంటరుగా వదులుకుడా ఉంటారు ఇప్పుడు ఈ పిల్ల మ్మ్
చెప్పు చెప్పి చూసుకో
ఏం చెప్పాలి గాడిదలా ఎదిగింటే తెలీదు మనకి
ఆ బాయ్ బయ్ మే వీడు ఏడమ్మే